హలో ఆ హాయ్ అండి ఆ బాగున్నాం మీరు బాగున్నరా
ఆ బాగున్నాం ఏం చేస్తున్నరు
ఏం లేదు కాలి మీరు తిన్నము
ఏం లేదు ఖాళీగానే ఉన్నాం ఇంతకుముందే మ్యాగీ చేసినాం
ఆ
మేము పప్పు చిక్కుడుగాయ్ చేసినం
అవునా
మావలకి దినబుదయ్ లేదు అంటే మాగి చేసిన్ తన్నా
బాయే చేసిందా హుమ్
హుమ్
ఇప్పుడు కొంచెం ఎండాకాలం కదా ఏదైనా జ్యూస్ చేసుకోవాలి ఏం పొడి ఆ ఇప్పుడు అవీ కర్బుజ ఉంటాయ్ కదా అవి తెచ్చుకొని మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్కొని ఆ కట్ చేసుకొని సాయంత్రాల వాటితోని జ్యూస్ ఏసి జ్యూస్ ఏసి ఇవ్వాలి పిల్లలకి
ఆ అవును
ఇంకా మామిడికాయ సీజన్ వస్తది మామిడికాయలు వచ్చినప్పుడు కూడా ఆ అవును వాటితోని జ్యూస్ చేేసినా కాని బాగుంటది హుమ్ ఇంక్ ఇప్పుడు బాగా అదేంది ఫ్రూట్ సలాడ్ బయట అమ్ముతారు కదా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిగా పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇయ్య
ఆ ఇ ఏం చేస్తున్నారే త్త
ఆ ఫ్రూట్స్ సలాట్ బయట అమ్ముతరు కదా అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పిల్లల కి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇయ్యచ్చు కదా అని
అవును బయట ఫుడ్ అంత ంత లా మొత్తం ఎట్లనో ఉంటది
మనమే చేసుకుంటే
అవును మేమ్ సమోస కుడా ఇం ట్లానే చేసుకుంటాం
ఆ
అన్ని ఎం కావాలన్నా కూడా ఇంట్లనే
బయట ఏ ఆయిలు తోని కదా ఆయిల్ ఇంకా రెండు మూ అట్లా ఆయిల్ కాల్చిన ఆయిలు ఉంటది కదా అది మార్చరు అందులోనే కాలుస్తరు అదే మనమే ఇంట్ల చేస్ కుంటే అట్లా కూడా బానే ఉంటది
హ ఇంకా
ఇంకా
చెట్లు గొట్ట ఎం లేవా మరి ఎండాకాలం వస్తది కదా
ఇక్కడ ఒక గార్డెన్ ఉంది పార్క్ అని ఉంది ఉం గా అయితే మార్నింగ్ పూట అందరూ వాక్ కింగ్ కెళ్తారు గార్డెన్ లో వాక్ వాకింగ్ చేస్తారు మార్నింగు ఈవినింగ్ మంచిగా
హమ్ ఇంగ ఫోటోస్ గుడా మంచిగ వాస్తయి దాంట్లో
దిగోచుగా చెట్లు కింద మంచిగా గడ్డి గడ్డితోనే డిజైన్ చేస్తరు
హమ్
బాగుంటది రోజు మార్నింగు ఈవినింగు అట్ల వాకింగ్ చేస్తరు అందులో లేడీస్ గానీ జెంట్స్ గానీ ఈ పార్క్లో కొన్ని కొన్ని ఎక్ససైజ్కి సంబంధించి పెట్టిండ్రు ఆ ఆ ఈవినింగ్ అది ఈవినింగ్ ఓపెన్ చేస్తరు ఫోర్ నుండి సెవెన్ వరకి
అ
మంచిగ చిన్న చిన్నగా ఎక్సర్సైజ్ ఇట్ల
ఆ
హమ్ పిల్లల్ని తీసుకొని చూపించచ్చు ఆడిపించచ్చు దానికి అందులో గుడా చెట్లు ఉన్నయి అందులో కూడా వాకింగ్ చేసుకోవచ్చు షూట్ చేస్తరు బర్తుడే ర బర్త్డే ఉంటది ఆ షూటింగ్ జరుగుతది అవును చిన్నగా హమ్ బాగుంటది అవును బాగుం టది చెట్లు ఉంటాయి చెట్లు హమ్ చూడడానికి బాగుంటది చిన్నగనే ఉంటది గానీ పార్కు మంచిగ ఉంటది
ఆ అవును
హమ్ అక్కడ ఇంక బాత్రూమ్ సౌకర్యం గుడా ఉంది హమ్ పా పెట్టిండు పార్క్ లో ఊ
హమ్
ఊ నైయ్ టూ సెవెన్ వరకు ఉంటది సెవెన్ అయిందంటే కతం అందరు వెళ్ళాలె తాళం మేస్తరు
అప్పటికీ ఓ టైం అవుతుది ఇక వాళ్ళు కూడా ఇంటిక వెళ్ళాలి కదా గార్డెన్ ఉన్న వాళ్ళు
ఆ మార్నింగ్ గూడా పెడతరంట మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు విడతరంట సేవన్ వరక్ గాని మార్నింగ్ ఎవరు పార్క్ గానీ ఈవినింగ్ ఏ సరే
ఆ అవును బారేరియా దూరం నుంచి
ఆ నాకు కొంచెం దగ్గర్నే మీదికి ఆ నేను అట్లా ఈవినింగ్ ఈవి నింగ్ వెళ్ళేదాన్ని పిల్లలను తీసుకొని.
వేరేవరు వాళ్ళు ఎవరైనా చూస్తార అంటే మార్నింగ్ ఓపెన్ చేస్తరా? మార్నింగ్ ఏ టైమ్ వరకు ఉంటది?
మార్నింగ్ ఫైవ్ నుండి సెవెన్ వరకు కావచ్చు నేను నేను ఎప్పుడు ఎళ్ళలేను గాని ఈవినింగ్ ఎళ్ళిన
హ్మ్
హ్మ్ మాకు దగ్గర్నే ఉంటది ఇంటికి
మ్మ్ మాకు కొంచెం దూరం ఉం టది అక్కడ ఉయ్యాల అది ఇది ఉంటది బాగ్ గా వెడ్డింగ్ షూట్ జరుగుతయి ఆ అవును ఆ పక్కకే ఫంక్ష నాలు ఉంటదని ఇక జరుగుతయి ఇంకా ఏం చేస్ తున్నరు
ఖాలిగనే ఇందాక అల్లమెల్లిపాయా పొట్టు తీసుకున్న అయిపోయింది.
మంచిగ ఉంటది కాని గార్డెన్ లా ప్రశాంతంగా కదా
అవును
వండర్ల్యాండ్ ఇక్కడ్నే పెడుతున్నరు మీ దగ్గర అయిపోయిందెమ్
ఆ మా దగ్గర అయిపోయింది. అయిపోయి టూ మంత్స్ అయిపోతాంది. మ్మ్
మీ దగ్గర్దే కావొ చ్చు మరి మా దగ్గర తీస్ హర బెడతన్నావ్
పో ఏమో తెల్వది
ఆ ఇగ చూసేసరికి ఎవరిది తెల్వదిగ.
ఆవునా చూస్తె బోర్ బోర్నా అయి
ఉమ్ తిన్నారా
ఊ తిన్నాము తినేష్ణం అప్పుడె మీరు తిన్నరా
ఆ తిన్నాం ఇగ ఉత్తిగానె కూర్చున్నాం.
ఖాళీగానె ఉన్నరా ఊ
మీరు
మేము కూడ కాలి ఉం
హు బోర్ కొడ్ తుంది ఇంట్లనే ఇంట్లనే ఇంట్లనే
కొంచం అల్లమెల్లిప
ఆ
పొయినంక ఇప్పుడైతె కరంట్ లే కుండె మాకు కరెంటు లేకుండె ఇప్పడిదాకా
అ అయ్యో ఎందుకు
అట్లనె తీసేస్ ఉంటారు ఇందాకనే వచ్చింది. ఉ కూలర్ స్టార్ట్ జేసిండ్రా
ఆ అవును ఇగ ఎండ ఆయమ్మకు ఇట్లా బాగ ఎండ కొడుతుందని ఇంక కూలర్ పెట్టల ఫ్యాన్ ఎ పెట్టినాం విండోస్ ఓపెన్ చేస్తున్నాం వేడి గాలి పోత అని అయినా గుడా ఇది ఇంతె ఉంటుంది.
ఆ
కూలర్ ఓపెన్ చెయ్యాలి.
ఆహా ఈసారి మామిడికాయలు చెట్ ట్లకి ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి కదా పెద్దగా. ఈ టైంకి కదా కొంచెము కొంచెం పెద్దగుండేవి కాని ఈసారి ఏమి అంతగ ఏమి లేవు
అచ్చినాయి ఆల్రెడీ ఈ టైం కి
ఆ ఈ టైంకి వచ్చినయ్.
ఇ నెక్స్ట్ మంత్ అయితే ఎట్లా పనిలేవ్.
పంలే వస్తయ్, అవును తక్కువ నేలో తే తక్కుని
పెడ్తారా మరి మీరు పచ్చరెతు
ఆ పెట్టుకుంటం.
హు
ఉ
ఇంకా ఏం చేస్సున్నారు, ఈ రోజు స్పెషల్ ఏంటి.
స్పెషలు అంటే ఏం లేదు, బెండకాయ చారు చేస్నా
హుహ్
హు పప్పు ఏస్నా
ఉ పప్పు బెండకాయ బాం టహి
ఆ ఆ తిన్న
ఇంకా మరి ఎళ్తారేం వ్ కదా గార్డన్కి మిరు
ఆ వెళ్తా వెళ్తా ఆ ఈవినింగ్ ఈవిని వెళ్తా అంటే సరదాగా మంచ్ చిగ అనిపిస్సది అక్కడ, కూర్చున్నా కాని, మనకి కూర్చొని చూస్నా గాని మంచి ఉంట అన్నట్టు మంచిగా మా అదే ప్రస్ శాంతంగా ఉంటది. డైలీ వెళ్తుండే పొయినియరైతే వాకింగ్ వాకింగ్ తచ్చి ఇప్పుడు కొంచెం తగ్గించిన లొక్ సారి
అవునా
ఉ మార్నింగ్ డైలీ వెళ్తుండే. గార్డన్కి ఇట్లా వాకింగ్, ఆ అది కుడ తగ్గి ఆ తగ్గితే తగ్గించేస్నా
ఆ పిల్లలు ఉంటె ళ్లొచ్చు
ఊ
మెంటలానే పిల్లలు ఎవరైనా ఉంటే
ఆ వెళ్ళొచ్చు అదే
ఇప్పుడు చాలా మంది పిల్లలు వెళ్తారు ఇట్ సైడ్ అయితే
ఆ
ఇగ వా వాళ్ళతోని మేము మా ఫ్రెండ్స్ అందరు అత
ఓహో దగ్గర్నేనా దగ్గరేనా
సరే అండి
కూడా దగ్గే పిల్లల్లోనే పెడతారు ఇళ్లల్లోనే ఉంది పార్క్
ఆ ఓకే అండి ఆ ఓకే ఓకే